ఆ హలో
ఏం చేస్తున్నావే
ఏం లేరే ఏేం చేస్తున్నా తిన్నావా
ఆ తిన్నాన్న తిన్నావా
ఆ ఇంకా లేదు
సంగతులు
ఏముంది చెప్పాలి
పింగ్ షాపింగ్ వెళ్దామా. షాపింగ్ కి వెళ్దాం వస్తావా.
సండే నా.
ఆ సండే.
ఏ షాపు.
చెన్నై షాపింగ్ మాల్.
ఆహా.
అక్కడ బాగా మంచి. కలెక్షన్ ఉందంటా వెళ్ళం.
హ్మ్ ఉగాదికి అలాగో తీసుకోవాలిగా వెళ్దాంలే.
నువ్వు తీసుకోవాలా ఉగాదికి.
ఆ తీసుకోవాలి.
ఏం తీసుకుంటా.
ఏదో ఒక శారీయో లేకపోతే చుడిదార చూస్తా.
మంచి కలెక్షన్ ఉందంట చెన్నై లో కూడా బాగుందంట చెన్నై షాపింగ్ మాల్.
హ్మ్మ్ సరే అయితే లక్కి నుంచి అటు నుంచి అటు వెళ్దాంలే అయితే ఇక్కడ కలెక్షన్ నచ్చితే ఇక్కడే తీసుకుందాము లేకపోతే అక్కడికి వెళ్దాంలే.
ఆ ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ లో త్రీ పీస్ సెట్లు చాలా బాగున్నాయింటే మా ఇంటి పక్కనమా బాలే మంచి మంచి కలెక్షన్ తెచ్చింది నమ్మడానికి.
అవున ఎంత ఉన్నాయి ప్రైస్
కాస్ట్ ఉన్నాయి
అవునా
ఇక్కడేమో కొంతమందికి ట్వెల్వ్ హండ్రెడ్ వేస్తే ఇక్కడేమో టూ కే కమ్ముతున్నారు
ఆ మేబి అట్లా తెచ్చుకొని అమ్ముకుంటన్నారేమో బల్క్ లో
అవును మనం అక్కడికేళ్తే బెటర్ కదా
ఆ అక్కడయితే మనకు తక్కువకోస్తాయి కదా
వెళ్దాం మే కచ్చితంగా చూడాలి మనం
ఆ సరే పొద్దున్న రెడీ అయ్యి ఉండు వస్తాను బైక్ తీసుకొని వెళ్దాం
సరే నే బైక్ లో వెళ్దామా ఆటోలో వద్దా
బైక్ అయితే కన్వీనియంట్ కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఒకవేళ నచ్చకపోతే వేరే దేనికన్నా వెళ్ళొచ్చు కదా
అటు ఎదురుగా అదేంటి ఇంకో షాపింగ్ మాల్ ఉంది నీకు ఐడియా ఉంది కదా లక్కీ ఎదురు
ఏమిటిది
బానియా
ఏంటిది
లక్కీ షాపింగ్ మాల్ ఎదురు ఇంకోటి ఉంది కదే
ఏమో ఐడియా లేదు
హ్మ్ ఆ రమ్యా రమ్యా పక్కన రమ్యా పక్కన
రమ్యా పక్కన ఆ ఆ దాని పక్కన ఏం కట్టారే అట్ సైడ్ ఏం ఉన్నాయి అసలు ఇటేగా అన్ని ఉన్నాయి రోడ్ లో
బాగుండిది కదా అది అక్కడ కూడా బానే ఉంటాయే కలెక్షన్స్
అది ఏంటిది పద్మావతియా చెప్తున్నావ్ పద్మావతి తీసేసారుగా ఇంకా అటో ఆ సైడ్లో ఇంకేం ఉన్నాయి రమ్య పక్కనే ఏం ఉన్నాయి ఉహు శివాని ఆ శివానిలో మామూలుగా ఉండవు రేట్లు అల్లాడిస్తాడాడు
అవునవును
మనం కొనలేం వాడి దగ్గర అసలా
హ్మ్
ఆఫర్స్ అని చెప్తాడు అలా ఇయ్యే బెటర్
హ్మ్
నాకు ఎందుకో లక్కీ అని అన్ వస్తాయే బాబు ఎక్కువ నేను ఎక్కువ ఆడే తీసుకుంటాను అందుకే
పిక్ స్టోరీ కూడా వెళ్దామే అక్కడ బాగుంటాయట
ఆ సరే వెళ్దాంలే రెడీగా ఉండు వెళ్దాం
పెద్దోడికి బాగా ఎక్కువ లూజ్
ఉ అదే కొంచెం ఎదిగే పిల్లలు కదా కొంచెం లూజ్గానే తీసుకోవాలి మరి ఫిట్టింగ్ తీసుకుంటే వాళ్ళ వాళ్ళకి పనికిరావ్ పాడలేదు ఆయన పెద్దోడికి తీసు తీసుకున్న మళ్ళీ చిన్నోడికి ఉపయోగపడతాయిలే అని ఇబ్బందిగా ఉంది నీకు ఏస్తావు కదా బాబ్ వాడికి ఇద్దరు కి వాడు పెద్దయ్యె దాకెలే పెద్దయినాక వేసు సుకుంటాడు నేను ఏందమ్మా ఎప్పుడు వాడి బట్టలు నాకేత్తవు అని
అవున ఉంది కూడా నేనొక కాలత్ తెచ్చాను చీరాల పొయ్ అటు వైపు కానీ క్లాత్ అసలు బాలేదు కానీ లక్కీ షాపింగ్ మాల్ లో బాగుంది క్లాత్ కిడ్స్ వేరు బావున్నాయి
అదే అదే అదే అక్కడికి ఇక్కడికీ డిఫరెన్స్ ఉంటాది కదా వీళ్ళకి కొంచెం ఏందంటే రీజనబల్ ప్రైసెస్ పెడతాడే నాకు అందుకే నచ్చుతాయి క్వాలిటీ కూడా ఏందంటే ఆ రేటుకి తగ్గట్టు క్వాలిటీ ఉంటది సో ఇబ్బందిలే సో ఎంత తొ కిన మనం పెట్టే ప్రైజింగ్ కి తగ్గట్టు వస్తది కాబట్టి క్వాలిటీ సో ఇబ్బంది ఏమ్ ఉండదు కదా నాకి ఎందుకొ అక్కడే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తాది. బట్టలు ఎప్పుడు తీసుకున్నా ఏదన్నా ఇన్స్టెంట్ గా తీసుకోవాలంటే లేదు అంటే నేను ఎక్కువ తెలుసుగా క్లాత్ తీసే కుట్టించుకుంటాను మనం అంతా డిజైనర్ ప్లీసులు కదా అమ్ నేను ఎక్ చాలా తక్కువ రెడీమేడ్కి వెళ్ళాను అంటే చాలా తక్కువ డ్రస్సుల్లో శారీస్ అందుకే శారీసే ప్రిఫర్ చేస్తా ఏదనా బయట ఇన్స్టెంట్ అంటే శారీస్ కొనుక్కుంటా అంతే
ఈ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నీవు అఔట్ ఫిట్ మాత్రం సూపర్ గా ఉన్నాయి అసలు
అదే అంటుంది నేనే డిజైన్ చేసుకుంటా ప్రశాంతంగా నాకి నచ్చినట్టు కుట్టించ్చుకున్న అంతే కదా అందుకని నేను ఎక్కువ దానికి ప్రిఫర్ చేస్తాను
అవున అక్కడ మీళు కూడా బాగున్నాయి అంటా కలర్స్ అవి ఉంటాయి కదా మనం పార్టీ వేర్ తీసుకుంటాం కదా
ఆ అదేలే
గోల్డ్ కలర్ వి
అదే అదే అదే నీకు బాగుంటాయి లే అవి లైట్ కలర్స్ బాగుంటాయి నీకు కలర్ ఉంటావు కదా మ్మ్ హ్మ్
మావయ్య వాళ్ళ పిల్లలకి కూడా అక్కడే తీసుకున్నాం సరేనా
ఆ సరే సరే తీసుకుందాంలే
అటూ నుంచి అంటూ చెన్నై షాపింగ్ మాల్ కి మొన్న మా అత్తయ్య వాళ్ళ పిల్లలకి తెచ్చారు హాఫ్ అని
ఉమ్ నేను చెన్నైలో చూసాను అసలు చెన్నైలో ఒకసారి చూసానే ముందు అసలు ఎంత బావుందో ఒకట్ డ్రెస్ థౌజనే చెప్పిండే అసలు ఎన్ త ఫ్లేర్ వచ్చిందో లహెంగా చాలా బావుంది నీకు చెప్పాను గుర్తుందా నేను అసలు ఇప్పటికీ రిగ్రె ఫీల్ అవుద్దో దెలుసా భా ఆ రోజు ఎందుకు కొనుక్కోలేదురా నేను ఆ సారీ సారీ వన్ కే కాదు టూ కే చెప్పిండు టూ కే అయినా పెట్టచ్చు అనిపించింది తెలుసాస ఆ ఆ డ్రస్ కి అసలు ఎంత ఫ్లేరి చ్చాడు నేను అసలు ఆ నే పిచ్చి దానిలా శ్రీకాంత్ తీసుకో అన్ టే నచ్చిందా అంటే ఆ నచ్చిందన్నా తీసుకో అంటే అబ్బా ఏం తీసుకుంటాంలే ఇప్పుడేం పండగ లేవు కదా అని ఆ అలా ఆలోచించాను గానీ అసలు సరేలే పనికిస్తుది కదా తర్వాత అయినా ఏమైతుది కొనిపెట్టుకుంటే పార్టీ వేర్ ఇంత తక్కువకొస్తుందన థాట్ ఏ రాలేదు అసలు పైన పైన క్రాప్ టాప్ కి ఇచ్చాడే వర్క్ మొత్తం మిర్రర్ వర్క్ మొత్తం ఈ క ఇది ఉంటది కదా బీడ్ వర్క్ మొత్తం బీడ్ వర్క్ తో ఇచ్చిండు అసలు ఎంత నచ్చిందో నాకు
రీజనబుల్ ప్రైస్ కదా మే
అదే అన్పిచ్చిందే తర్వాత మమ్మీకి చెప్తే మమ్మీ ఉండి పిచ్చా నీకు కొనుక్కోవచ్చు కదా మరి ఎందుకు అట్లా కొనుక్కోకుండా వచ్చేసావా అంది అబ్బా కొనుకుంటే తిడుదావే తిడుతదేమో అనుకుని నేను అనుకున్నాను ఇప్పుడు ఏం పండగల్లేవు మా మమ్మీ మైండ్ సెట్ అట్లుంటది నేను ఎప్పుడన్నా ఆ కొనుక్
అప్పుడు మీ మమ్మీ ఎత్తారు అ ప్పుడే నాకు అర్ధమయ్యింది
మా మమ్మీ అంతా రివర్సే నా మైండ్ సెట్ కి ఇప్పుడు నేను ఏదన్నా అమ్మో అమ్మ తిట్టిద్దేమో ఆ ఎందుకులే అనుకుని వచ్చేస్తానా అప్పుడు అడిగినప్పుడు ఏమో ఆ ఏమి ఇప్పుడు ఏం అంత అవసరము ఏం అంత నీడ్ ఉంది ఇప్పుడేం పండగలు ఏం లేవుకదా ఎందు గొన్నావ్ అన్వసరంగా అదిది అని దిట్టిద్ది వే సరే ఒక్కొక్కసారి ఏం చేస్ తాం బైటకెళ్ళినప్పుడు నాకు నచ్చిందని కొనేసాను అనుకో కొనేసి ఇంటికి తీసుకొచ్చాను అనుకో ఏమంటాది ఆ అది తీసుకొస్త్ తే నేమో అట్లంటాది తీసుకురాకుండా వచ్చాను అనుకో ఎందుకే తీసుకోవచ్చు గదా ఎప్పుడో ఒకప్పుడుకి ఉయోగపడు తది గద వే ఇప్పుడు ఇప్పుడు పండగలే కాకపోతే ఏమి పండగలు వచ్చినప్పుడు వేసుకోవచ్చు కదా అ
అవునుగాదే మ్యారేజ్ ఆనివర్సరీ అని బర్త్డేలని మనకేమో చుట్టాలు ఎ ఎక్కువ ఫంక్షన్స్ అయి అనీ
అసలు చూ మా మమ్మీ ఎప్పుడు క్వైట్ డిఫరెంట్ నాకు
అసలు నిన్న నన్ను వేసుకొచ్చు ఆరెంజ్ కలర్ ఉంది వే సూపర్ ఉంది సారీ
దేన్
ఆరెంజ్ దీ నిన్న వేసుకొలే మొన్న ఎసుకొచ్చావు కదా
ఆ ఆ
మీ ఫ్రెండ్ భీంవరం కదా అది మాత్రం చల్లర్ని చాలానో పింద్యన్ అంటే నీకు అన్ని కొంచె బ్లూ రెడ్ ట ఎసుకొస్తావు నేను ఎప్పుడు ఈ కలర్ చూడలేదు చాలా
నువ్వు అంటావు కదా అది పీచ్ కలర్ ఒకటి నాకు ఈ ఆరెంజ్ భలే సెట్ అవుతున్నాయి వే ఈ మజ్యా నేను ఎప్పుడూ ఇవి అసలు ట్రై చేయను. నేను ఎప్పుడు ట్రై చేయల తెలుసా అసల ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ నేను చాలా రేర్. కానీ అవే నాకు అసలు చాలా బాగుంటున్నాయి
అవును చాలా బాగుంది లక్కీ షాపింగ్ మాల్ లో కూడా చూద్దాం ఆరెంజ్ కలర్ శారీ కలెక్షన్ కూడా బాగుందంట
ఉమ్ శారీస్ కూడా చూద్దాం అదే ఏది ఏది బాగుంటే అది తీసుకుంటానులే
ఆ లాస్ట్ లాస్ట్ ఇయర్ నువ్ హై హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకటి ఆరెంజ్ కలర్ ది ఆరెంజో లోనూ ఒకటి లంగ వోని వేసుకొచ్చావ్ చూడు అది కూడా చాలా క్యూట్ ఉంది కానీ ఆ రోజు నేను నిన్ను చూ సమ్ మీ
ఫోటోలో చస్తావునా ఫో ఎవలో అక్క తీసింది చాలా బా వచ్చినయి అవి
ను అది కాపోతే కొంచెం మెరుపులు మెరుపులుగా అంటు
ఆవి అవి అసలు నేను పిచ్చి దని అలాగే అసలు అనుకోలేదు అంత దారుణంగా కొడతాయి అసలు అవి అనేసి లాన్ అనుకోలేదు అనుకోలేదు ఆ వాటర్ పెట్టినా కానీ వాటర్ పెట్ ట్టినా కానీ నేను పోతే ఏమోలే అనుకుంటే అవట్ అట్లనే నెక్స్ట్ టైమ్ యూజ్ కి కూడా అట్లనే అంటేసుకుంటున్నాయి ఒళ్ళ అంతా అంటేసుకుంటున్నాయి చి చ్చి గలీజుగ ఉంది సేమ్ డ్రెస్సె నేను ఎక్కడా ఇక్కడా మా ఒంగోల్లోనే చూసినట్టున్నాను అవి సేమ్ డ్రెస్ మామూలుగా అడిగాను అన్నమాట ఎంత అంటే వాడు చాలా చెప్పిండు ఫైవ్ థౌజండ్ దాకా చెప్పిండు ఆ ఓకేలే అని వచ్చేసాను ఆ తర్వాత మమ్మీ ఉండే ఏంటి అంత డిఫరెన్స్ ఉంది అని అంటే మరి అలాగే తీసుకొచ్చి అమ్ముతారు హైదరాబాద్ నుంచి హైరబాద్ లో అంటే నీకు చీప్ అండ్ బెస్ట్ అందులోను చార్మినార్ అంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ఏదైనా చార్మినార్ అంటే ఇంకా చిపేస్ట్ ది చిపేస్ట్ ఉంటది. కానీ అక్కడ ఏంటంటే బెన్ ఫిట్ షాపింగ్ లో మనము ఎంత ఎంత బేరం ఆడితే అంత బెనిఫిట్
అవును చాలా తగ్గించిస్తారు ఈసారి అక్కడికి కూడా వే
వాడు ఫస్ట్ చెప్పటమెమో ఐదు ది వేలు చెప్తాడా ఐదు వేలు చెప్పి తర్వాత త తర్వాత ఏం చెప్తాడు మనం వెయ్యి రూపాయలు కు అడిగిన ఇస్తాడు ఐదు వేలు చెప్పిందాన్ని ఊ కానీ అలా ఆ అడిగే వాళ్ళు అదే అలా బెరం చేసే వాళ్ళు ఉండాలే బాబు మనతోటి అది కూడా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకో అదిరిస్తారు బెదిరిస్తారు ఆ వస్తదిలే అయ్యా ఎడకపోతుంది రాక అది ఇది అని మాట్లాడుతారు మన వల్ల కాదు అట్లా బేరాలు ఆడ్డమ్ కానీ అక్కడ బేరలా ఆడ తేనె ప ఆ వర్కౌట్ అవుతది
కానీ నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా నువ్వు రావాలి నాకు మాత్రం హ్యాండ్ ఇవ్వద్దు ఓకే నే త్తి తిన్నావ అ
ఇంకా తినలేదే ఆ తినలే తినలే తింటాన నాది మష్రూమ్
ఓకే నే
హు ఆ సరే సరే సరే బాయ్ హు ఓకే బాయ్